హలో నిక్తా తోనేనా మాట్లాడతాండేది బాగున్నా నిక్కి నువ్వేలా ఉన్నావ్
న్నా లతా ఎం చేస్తున్నావ్
ఏం జేయలే కాలేజీకి వచ్చినా నువ్వు
నేను కాలేజీకెచ్చినా
తిన్నవా
ఆ నువ్వు ఇంటికా వెళ్ళాల సెవెంటీన్త్ అలా వెళ్ళాలా సెవెంటీన్త్ అలా వెళ్ళాలా నెక్స్ట్ క
ఎందుక్
ఆ అవునవును ఉగాది కెళ్ళాల ఏం చేసింది అమ్మ వంట ఇంట్లో దోస చట్నీ నా ఆహా ఉ
నువ్వు ఏం తిన్నావు ఆ బాగున్నారు
ఆ
మీ తమ్ముడు రాలే
రాలేదు వానికి కాలేజి ఉందంట అందు ఇంకా ఉం ఇంకేం లత ఎగ్జామ్స్ ఎప్పుడు
నెక్స్ట్ వీక్ నుంచి
నెస్ట్ వక్ నుంచి ఒకే ఒకే ఇంకేమతో
చెప్పలా బి బాయ్